హలో
హలో అక్కా
ఆ బావున్నావా రా
బాగున్నా అక్క నువ్వు బాగునవా
ఆ బాగున్నానురా ఏం చేస్తాన్నారు తిన్నారా
తిన్నామక్క
ఏం కూర వండింది అమ్మ
ఆలుగడ్డ
ఊహూ
నువు బావున్నావా అక్క
ఆ బావున్నాను రా
ఏం చేత్తన్నావ్ అక్కా మామూలుగా అక్క నిన్ను చూడబుద్ధ అయితంద అక్క రావచ్చుగా అక్కా
వస్తరా మనకోసమే కదరా ఇంత దూరం వచ్చి పనిచేసేది రాకుండ ఎట్లుంట
ఎప్పుడొత్తవక్కా చూడ బుద్ధి అయితంది ఏడుత్తాను ఏడుపొత్తాంది
అహ ఎందుకు రా ఏడవటం నువ్వు చేస్తారా ఇంకో
సంవత్సరమైతుంది సంవత్సరం అయితందక్కా నువ్ పొయ్యి
ఏంజేత్తను రా ఫ్యామిలీ కోసం మరి తిప్పలు పడాల్సి వస్తుంది మంచిగా ఉన్నారా అమ్మా నాన్న నాకు మాత్ త్రం ఉండబుద్దు అయితుందా తమ్ముడు నాకు కూడా వచ్చేయాలనిపిత్తంది
అ
ఆ బాగున్నారా మరి అమ్మ నాన్న
బాగున్నా రక్క
ఆ కొంచెం జదువుకోరా మన ఫ్యామిలీ కోసమే కదా నేను ఇంత కష్టపడేది
కుంటున్నాక్క మంచిగే
హ్మ్ ఏడుత్తున్నవేంటిరా
ఏం లేద అక్క నిన్ చూడక చాల రోజులయితందిగా
వచ్చేస్తాన్నన వచ్చేస్తా రెండు రెండు నెలలైతే సరిపో అయిపోద్ది ఇక్కడ కూడా ఏం దొరకదురా అసలు ఫుడ్ కూడా దొరకదు ఇక్కడ మనలాంటి ఫుడ్డు
అవునా అక్క ఇంకేేంటక్క
ఏ ముందరా ఏం చేస్తన్నాడు డాడీ
ఏం చేయట్లేదక్కా టీవీ చూస్తాండు
అవునా ఏం చేతంది
మమ్మీ తింటాంది అక్కడ
ఏందీ మరి సంగతులు
ఏం లేదు అక్క
పని చేయట్లేదా ఇగ మధలో
ఫోన్ లో బ్యాలెన్స్ లేవక్క
అవునా
హ్మ్
తిన్నావా మరి నువ్వు
ఇంకా తినలేదక్క నీతో ఫోన్ చేస్తమని చేసినక్క నీకు మాట్లాడను నీతో
ఏం కాదు లే నాన్న ఈ ఓ రెండు నెలలు ఓపిక పట్టండి నాకు కూడా అసలు ఇక్కడ ఉండా బుద్ధి కావట్లే ఇంత దూరంలో వచ్చి ఇడ పని చేయాలంటే
హ్మ్
ఇక్కడ ఇప్పుడు నడుస్తుంది గా యైదానికి దాన్ ఈ మధ్యలో గొడవలు కొది సేపు అయితే ఇగ సైరన్ మొదల్ అయిదీ ఇక అప్పటి నుంచి సైరన్ అయితే అసలు నిద్రపోవడానికి కూడా లేదురా మాకైతే
అవునా అక్క
మ్మ్
రొండు నెలలు ఓపిక పట్టు అక్ రొండు నెలలు అంటున్నావ్ గా అక్క ఓపిక పట్టు నేలన్ ట్టన్నగా అక్క ఓపిక పట్టు
అంతే ఇగా అయితే మాత్రం సైరన్ వేస్తారా
థ్యాంక్స్ అక్క
ఆ మంచిగుండు అమ్మ నాన్న దగ్గర నువ్వే ఉన్నావ్ వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా నువ్వే చెయాలి
చేస్తానా అక్క
అదే మరి కొంచెం జాగ్రత్త కూడా చూసుకోరా అమ్మనాన్నని ఎందుకంటే నేను అసలు ఇక్కడ సరిగ్గా తిన తినడానికి కూడా లేదురా ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ లాగా కూడా ఉండదు ఇక్కడ వేరే ప్రదేశం సిటీలోకి వచ్చ అసలు ఇంత దారుణంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనుకుంటే రాకపోయే దాన్ని నేను కూడా హలో
అక్క
మాట్లాడవే రా
ఏం లే అక్క నువ్వు మాట్లాడుతానువని వింటాన్నా
మ్మ్ అసలు ఫుడ్డు దొరక ఫుడ్డు మంచిగా ఉండదు ఆ ఇదేదో ఆ
హలో
వినబడుతుందారా
వినుపడుతాంది అక్క
మ్మ్ అదే అసలు ఇక్కడ మంచిగా అన్న అన్నం కూర లాంటి ఏం దొరకవు చపాతి పరాటా
చప్పచుగా అక్క ఓక మాట చెప్తే అమ్మతోటి పిండి వంటలు చేసి పంపిస్తాం
వామ్మో ఆడి నుంచి ఇక్కడే అనుకుంటుందా రా అసలు ట్రావెల్ చేయనివ్వరు
అవునా
ఇక్కడ ఇక్కడ ఫుడ్డే ఇక్కడ తినాలి అక్కడ నుంచి పచ్చళ్ళు కూడా తెచ్చుకొనివ్వరు
ఆ వెజిటేబిల్ కూడా ఉండవా అక్కడ
వెజిటేబుల్స్ అంటే మొత్తం ఏ పాకి ఆ దో బ్రోక్లీ అవి ఉంట కదా
ఆ
వాటితోటే వండు వాటితోటే ఏదో కూర్మ లాంటి ఏయో చేస్తా ఉంటారు అసలు మస్త్ ఇబ్బందిగా రు అసలు ఇక్కడ అన్నం దినబుద్ధి కావట్లే ఉండబుద్ధి కావట్లే సంవత్సరం అయిపోయింది వచ్చి ఏప్రిల్ తనా అనుకుంటున్నా ఇంటికా ఇంటికి ఎప్పుడు వస్తానా అనుకుంటున్నా
మళ్ళ వచ్చేయచ్చుగా అక్క ఉండకుండా
మరి వీళ్ళు ఇక్కడ టైం అవ్వంది ముందే మనం ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడే సంవత్సరం సంవత్సరం దాటి రెండు నెలలు దాకా పెట్టుకున్నా కదా అందుకని ఇప్పుడు ఇంత ఇబ్బంది అవుతుంది అదే సంవత్సరం నెలలే పెట్టుకునింటే ఈ పన్నెండు నెలలే పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఇప్పుడు కల్ ఇంటి దగ్గరుండే దాన్ని
మళ్ళోస్తే మళ్ళీ వెళ్తావ అక్క
ఆ
మళ్ళీ వస్తే మళ్ళీ వెళ్తావా అక్క
అర్థం కావట్లేదు ఆ మళ్ళీరా బాబు అసలు ఇక్కడ రాబుద్ది కాట్లే
మరి వేరే జాబ్ చూసు
అదే రా ఎళ్తున్నా ఎళ్ళనో ఇగ మళ్ళీ ఇంకా అక్కడ ప్రాబ్లం ఉందనుకో ఆ ఇన్నికట్నే ఏదో ఒక జాబ్ చుత్త మళ్ళీ అట్లాగా కాదు ఇంటి కాడుకున్నా కుదరట్లేదంటే మళ్ళీ ఇదే జైల్ లాంటి శిక్ష భరించాల్సి వస్ అ
కట్టయితాంది అక్క వాయిస్
ఉ
హలో
ఒరేయ్
అక్క కట్టయితంది అక్క వాయిస్
ఆ అవునా
అవునక్క ఉ
కొంచెం స్పీడ్ గా మాట్లాడరా మరి ఇది కట్ అయిపోయిద్ది నేను ఏదో మనాదిలో పెట్టుకొని మాట్లాడు మాట్లాడుతున్నా వచ్చేట్లేరా ఈ రెండు నెల్లు ఉంటే
సరే అక్క తిన్నవ అక్క
తిన్నరా ఇందాకే తిన్న
ఏం కూర
చికెన్ రా ఇక్కడసల చి చికెన్ కూడా మనవి మనవి మనీ వండరు సూపు ఎక్కడో ఒక దగ్గర ఒక ముక్క దొరికిద్దంతే
అవునా ఇంటికి వచ్చినంక మంచిగా తిందువులె అక్క
అదేరా ఎప్పుడు వస్తానా కడుపునిండా తిని చాలా సం సంవత్సరం అయిపోయిందిరా కడుపు నిండా తిని ఎప్ ఎప్పుడో ఒకసారి సంవత్సరం నెల కొక్కసారి అట్లా మంచిగా మంచిగా ఫుడ్ దొరికిద్ది. ఇంగా అంతే తర్వాత మళ్లీ న్యాచురల్ గే ఇగ అసలు అంత చికాకంటే అంత చికాక్ వద్దురా బాబు ఇంత కష్టపడుకుంట కూడా మళ్ళీ అన్నం కడుపునిండదు. ఈ అంతేరా అందుకే రా విదేశాలకు పోయి జాబులు చేయకుడుదు
మన ఇండియా వచ్చేయక్క మరి ఇండియా వచ్చేసి వేరే జాబ్ చూసుకో
చూడాలి చూసుకొని ఈసారి మరి సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తేనే రా నువ్వు కొంచెం ఎదుగుతా వేమో అనుకుంటే నువ్వు నాకు చేయికి అందేటట్టు లేవు.
ఎదుగుతలేె అక్క ఎదుగుతే ఏ
నువ్వు స్తే మనద్దరం కలిసి జాబ్ చేస్తే నాకు ఇంకొక ఇంకొక ఐదారు సంవత్సరాల్లో మళ్ళీ నేను పెళ్ళి అయి వెళ్ళిపోతా కదరా, నువ్వే కదా అమ్మ నాన్న ని చూసుకోవాల్సింది. నువ్వే మంచిగా ఇంకా హు నాతోటి
మరి నువ్వు ఎళ్ళిపోతే అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు అక్క.
నువ్వు లేవరా నువ్వు ఎళ్ళిపోయినా నేను చూసుకుంట అక్క అనాలి కాని. నువ్వు అట్లా అంటావేరా
నీ నీను నీతో విదేశాలకు వస్తే మళ్ళీ అక్కడ జాబ్ అక్కడే ఉండాలిగా.
విదేశాలకు వద్దనే అంటున్నా ఇప్పుడు నువ్వు కూడా మంచిగా పని చేేసి నువ్వు కూడా మంచిగా సంపాదించేట్టయితే నేనెందుకురా ఇక్కడ దూరం రావాలి. నువ్వు ఇంకా చదువుకుంటున్నావు కాబ ట్టి నిన్ను చదివించుకుంట నేను విదేశాలకు వచ్చి పని చేేయాల్సి వస్తుంది.
అవునా అక్క సరే అక్క మంచిగుండు జాగ్రత్త.
నువ్వు జాగ్రత్తరా తమ్ముడు.
నువ్వు మంచిగా ఉండు మంచిగా తిను మనం మమ్మీని డాడీని మంచిగా చూసు కో దగ్గర ఉంటున్నావు వాళ్ళ దగ్గర ఉన్నావు కాబట్టి మంచిగా ఉండ్రా తమ్ముడు.
ఓ సరే అక్క మంచిగా ఉంటా.
హు జాగ్ర
సరే అక్క బాయ్
బాయిరా ఇంకా మరి అమ్మ వాళ్ళు అడిగినటు చెప్పు
సరే అక్క చెప్తా
అమ్మోలను అడిగినట్టు చెప్పు, మంచి ధైర్యంగా ఉండమని చెప్పు, నేను క్షేమంగానే ఇంటికి వస్తానని చెప్పు.
సరే అక్క జాగ్రత్తగా మంచిగా ఉండు అక్క
సరే సరే నానా బాయ్ రా. అన్నం తినేసి పడుకో తొందరగా పడుకోని హాఫ్ డే స్కూల్స్ అంటగా.
అవునక్క హాఫ్ డే స్కూల్స్.
ఉమ్ అందుకే తొందరగా తినేసి, తొందర పడుకొని, తొందర లేసి మళ్ళ అమ్మకి హెల్ప్ చేసి అప్పుడు వెళ్ళాలి నువ్వు సరేనా.
సరే అక్క
బాయ్ రా
బాయ్ అక్క గుడ్ నైట్.